ఏం చేస్తున్నావు ఏం జేస్తున్నావు
పడుకున్న ఊర్కనే నువ్వు
నేను ఏం లేదు ఇప్పుడై తిన్నాను
ఉమ్
తిన్నావా
ఉమ్ తిన్నాను తినేసేసి పడుకున్న వుత్నే అలా
ఏం స్పెషల్
చికెన్ వుంది చేస్కొన్ తినేయాల ఉమ్
ఇంకా ఏం జరుగు ఏంటి ఏం స్టడీ జేస్తున్నావ్ ఒచ్
అసైన్మెంట్ రాస్తాన్నాను నువ్వు ఏం చేస్తాన్నవ్
నేను కూడా రికార్డ్స్ రాసుకోవాలె
ఏమన్నా ఆ కాదు మా మా తమ్ముడున్నాడు, వాడిప్పుడు టెన్త్ అయిపోతుంది. వాడెట్లా ఏమి అని అడుగుత్ నన్నే ఆడు వచ్చి అడుగుతున్నాడు తెల్సా వాడు ఏం తీసుకోవల్ల అని
తె నాగ్గుడా డౌట్ ఉంది ఇంటర్ తర్వాత ఏం తీసుకోవాలని నా డౌట్ ఉంది ఫస్ట్ నేన్ నో క్లారిటీ నువ్వు క్లారిఫై చేస్తావా నేన్ జేయాలా
నువ్వే చెప్పు ఇవడ్
చం
వాడికి మ్యాస్ అంటే ఇష్టం
హ్మ్
ఉమ్
మ్యాసంటే అంటే ఇది మన మన ఉమ్ ఆ పాలిటెక్నిక్ చేస్తడా? ఈ టెన్త్ తర్వాత త్రీ ఇయర్స్ ఉంటది గదా ఉమ్ ఆ తర్వాత డైరెక్ట్ బిటెక్ సెక్ సెకండ్ ఇయర్కి వెళ్ళొచ్చు లేకపోతే ఇంటర్ చేసి తర్వాత బీటెక్ ఇవేవన్న వెళ్ళితే ఐఐటి
ఉమ్ కానీ వాడు ఎట్లా అంటే వాడు ఒక మెంటర్ మనం చెప్పినామంటే ఇప్పుడు అడుగుతాడు నన్ను నేను చెప్పినాను అంటే లేదులే నేను మర వేరే చూస్తాను సిఇసి తీసుకుంటాను అది ఏదో ఒకటి చెప్తాడు ఏం చూస్తావ్ రా అంటే ఏదో ఒకటి చేస్తా అంటడు మళ్ళ అ సరేలే ఏదో ఒకటి చేసుకోపో అంటే నువ్వు చెప్పవు నాకి నేను తీసు కోవాల ఎడ్యుకేషన్ మీద నకుకంటే ఒకటి ఉంటుంది
అసలు మోస్ట్ వెపెన్ అంటే ఎడ్యుకేషనే
అవును ఇప్పుడు
ఈ ప్రజెంట్ ఎడ్యుకేషన్ లేకుంటే ఏమి చేయలేము ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ ఆఫ్ ఫుల్ వెపన్
ఉమ్
ఎడ్యుకేషన్ అసలు కొందరు టాలెంట్ లేక వెళ్తున్నారు కొందరేమో చెప్పేవాళ్ళు లేక మా నాకేమో నేనేమో చదువుకుందాం అని చాలా ఉండే కానీ మనీ మనీ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ ఇష్యస్ ఇగా కొందరేమో ఉన్నాకు ఎంత పె పెట్టిన ఎంత పెట్టినా కూడా వాళ్ళకి ఏం రాకుం చదువుకోరు గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడైతే ఒపీనియన్ ఏంటిని ఇది గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ అనుకుంటున్నావా
గవర్నమెంట్ స్కూల్సే బెటర్ ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్
ఇప్పుడు ఏంటి నర్సరీకే ఫిఫ్టీ తౌసండ్
అవును ఎందు అమౌంట్ అప్పట్లో అయితే టెన్త్ కి తీసుకుంటాంట ఆ అమౌంట్
ఈ ఏంటి ఇప్పుడు స్టేట్ అని సిబిఎస్సి అని ఐసిఐసి అనా ఈ ఇండోనేషలని నిఓ
గేమ్స్ స్కూల్ అంట ఇప్పుడు పిల్లలకి చిన్న పిల్లలకి ఇంకా
ఆ కానీ కొంతమంది మన స్టడీతోని బిజినెస్ కూడా చేస్తున్నారు చాలా మంది పేరెంట్స్ ఏంటి అంటే నేను చదువుకోకపోయినా మా పిల్లలు చదువుకోవాలి మంచిగాని వాళ్ళ ఏంటి ఎక్కడ నైనా తీసుకొచ్చి ఊడబెట్టే పొజిషన్ లో ఉన్నారు కొన్ని స్కూల్స్ ఏమో దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నారు
ఇంట్లో వాళ్ళకు కష్టపడి ఏదో మా పాబు చదువుకోవాలని ఇది చేస్తే వాళ్ళు చూస్త ఇలా డబ్బులు తీసేసుకుంటారు ఎడ్యుకేషన్ మీద అయినా కూడా
ఉ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అయ్యిందంట కదా ఇంకా ఫుడ్ పెడుతున్నారంట
ఫుడ్ అయినా కూడా చ గవర్నమెంట్ స్కూల్స్ చాలా బెటర్ తెలుసా ఇప్పుడు
కానీ ఏంటి స ఇన్సల్ట్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏంటి చుట్టు పక్కల ఉన్న వాళ్ళ మనుషుల తోటి నేను ఈ స్కూల్లో చేసిన నేను పెద్ద స్కూల్లో లో చేసిన ఇంటర్నేషనల్ స్కూలో చేసిన నేను సిబిఎస్ లో జాయిన్ చేసిన
ఏ స్కూల్లో చేస్తే ఏంటి నువ్వు నువ్వు ఫస్ట్ నీ నీకేం నీకి ఏమంటారు నీకొచ్చ లేదా చదువు ఫస్ట్ చదువు రానోడు కూడా పో జాయిన్ అయితడు కానీ ఆ స్కూల్ కి వాల్యూ కానీ నీక్ కాదు కదా స్కూల్ కి పేరు వస్తుంది నేను ఈ స్కూల్ అని చెప్పుకుంటున్నాడు నేను ఇది అని చెప్పుకోవడం లేదు
అవును స్కూల్ కదా ఒక్కరిని చూసి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వేస్తే నామోషి అయితధి ఎందుకంటే ఓ గవర్నమెంట్ స్కూ స్కూల్లోన నా గవర్నమెంట్ స్కూల్ తప్పు చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్ ఏదై పిల్లల్ని ఒకలా చూస్తున్నారు ప్రైవేట్ ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా ఏ స్కూల్ అని అడుగుతున్నారు ఫస్ట్ ఏ క్లాస్ అని అడగకుండా వాడికి స్కూల్ని బట్టే డిసైడ్ అయితున్నారు వా చదువుతాడా చదువాడా రెస్పెక్ట్ గూడ అల్సొ
హ నను కూడా గవర్నమెంట్ స్కూల్ ఎలా తెలుసా ప్రైవేట్ స్కూల్ లో డబ్బులు ఇచ్చి కాబట్టి చేస్తున్నారు కాబట్టి ఆ పిల్లలు కూడా అంత పట్టించుకో మేము డబ్బులు ఇస్తున్నాం కదా అని పొగడుతూ ఉంటారు అనమాట పిల్లలు కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మా అమ్మ వాళ్ళు చదివిస్తున్న మేము చదువుకోవాలా ఎలాగైనా కానీ అని చెప్పేసి కొన్ని కొంతమంది ఉంటారు కదా చాలా ఏమంటారు చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టేస్తారు
అ
అక్కడయినా కూడా పిటి గేమ్స్ ఉండయి గేమ్స్ స్టేట్ డిస్ట్రిక్ట్ అలా తీసుకుొని వెళ్తారు తెలుసా గవర్నమెంట్ లో దాంట్లో ఉంటాయి ప్రైవేట్ దాంట్లో ఉన్న ఉంటాయి కానీ బట్ అంత ఉండదు
నువు గవర్నమెట్
ఇంకొకటి గవర్నమెంట్ దానికి సంబంధించి ప్రైవేట్ లో కన్నా గవర్నమెంట్ దాంట్లో చదువుకుని పోతే ఒక ఏమంటారు జాబ్స్ కూడా కొంచెం ఈజీ నే ఎందుకంటే గవర్నమెంట్ సైడ్
అవును ఇప్పుడు ఏది అయినా ఇప్పుడు ప్రాక్టికల్ గవర్నమెంట్ స్కూల్లలో అంత ముందు ఉండేది గాని చెప్పేవాళ్ళు లేకపోరు కానీ ఇప్పుడు చాలా చాలా చేంజ్ అయినాయి గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు టీచర్స్ అయినా కూడా
అవును టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్ ఎలా అంటే ఫైవ్ ఇయర్స్కిి లేకపోతే ఫిఫ్టీన్ ఇయర్స్ కు లేకపోతే టెన్ ఇయర్స్ కో తెలియదు క్లారిటీ లెప్పులు చేంజ్ అయితర్యనమాట టీచర్స్ వేరే ఊర్ళకి వెళ్ళిపోతారు వేరే వాళ్ళు వస్తారు
ఉ
అప్పుడు ఏమంటారు ఎవరు ఏ టీచర్ ఎలా చెప్తున్నారో చూసుకుంటారు గవర్నమెంట్ స్కూలలో ఏమంటారు టీచింగ్ కోర్స్ చేసినాక వాళ్ళని తీసుకుంటారు
అవును బిఈడి
స్కూల్లో ఎలా అంటే గిన చదువుకున్నారంటే చాలు మీరు మీకు చెప్పడం స్కిల్స్ ఉన్నాయా అంటే
జస్ట్ ఓన్లీ ఇంగ్ మన ఇంగ్లీష్ మీడియం ఇంటర్ వాళ్ళ కూడా తీసుకుంటున్నారు
అవును తీసుకుంటారు కానీ ఇక్కడ గవర్నమెంట్ అలా కాదు ఎగ్జామ్స్ పెడతారు ఎగ్జామ్ లో పాస్ అవ్వాలా తర్వాత వాళ్ళు పిల్లల తో పాటి కూర్చుంటారు అనమాట కొంతమంది ఎంక్వైర్వ సైడ్ళ్ు కూర్చున్నప్పుడు వాళ్ళు బ్యాక్ సైడ్ వీళ్ళు వెళ్ళి వాళ్ళ ముందు పిల్లలతో పాటు పిల్లలకి చెప్పాలా అప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు లే పిల్లలను క్యూషన్ చేస్తారు పిల్లలు ఆన్సర్ చేశారా అంటే వాళ్ళు టీచింగ్ బాగానే చేస్తున్నారు పిల్లలు ఈ మాత్రం అర్ధం చేసుకున్నారు ఒకే విల్లని మనం గవర్నమెంట్ తీసుకోవచ్చు అని అలా తీసుకుంటారు
అవును అందులో ఇంకా మళ్ళీ లెర్నింగ్ మీట్ చేస్త ఏదైనా కూడా ప్రాక్టికల్గా చేసి చూపియ్యడం
అవును
ఆ ఇక్కడేమో బట్టి మెతడు
ఉ చదువుకోవాల నైట్ అంతా చదువుకోల మార్నింగ్ వచ్చి పిల్లలకి చెప్పాల వాళ్ళు వీళ్ళు అలా కాదు ఒక్కోసారి చదువుకుంటారు వీళ్ళు కూడా చదువుకోరని కాదు
గవర్నమెంట్ వాళ్ళ పిల్లలకే నాలెడ్జ్ ఎక్కువుంది.
అవును ఏదైైన్ పరమ్ మైనేనంగా చూసుకున్నా కూడా గవర్నమెంట్ పిల్లలలకు మాత్రం బాగుంది. ఎడ్యుకేషన్ లో ఇవన్నీ బాగ్ మామూలే కానీ పిల్లలకి ది ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడుదు అనేసి ఒకటి చిన్నప్పుటి నుంచే వాళ్ళకొక్క వే చూపించినాం అంట్
అవును ఫస్ట్ గోల్ అడుగుతాం కదా మనం నువ్ ఏమవుతావ్ నీ అంబిషన్ ఏంటి అంటే. వాన్ తన అంబిషన్ బట్టే వెళ్ళాలే డాక్టర్ అంటే బైపీసి చ్ ఇలా ఉ టీచింగ్ అంటే బెస్ట్
కాదు ఇప్పుడు చూడు నువ్ చిన్నప్పుడు ఏం చెప్పింటివి టియా అంటే ననీ స్కూల్లో ఉన్నప్
నేనా నేను నేనే ఏం చెప్పేదన్నంటే పోలీస్ అయ్యేదానన్ అని చెప్ చొప్పేదాన్ని నా ఫ్రెండ్స్ ఒక్కొక్క డాక్ డాక్టరు ఇంకొకరు టీచరు
ఆ ఏజ్ లో ఆ పిల్లలకి వాళ్ళ మైండ్ బట్టి వాళ్ళ మెంటాలిటీ బట్టి వాళ్ళకి ఏది అట్రాక్టివ్ గా అనిపిస్తే దాని పేరుని చెప్పేవాళ్ళు ఒకరు చెప్ చెప్పిండేది ఇంకొకరు చొప్పరు వాళ్ళు ఒక ఫీల్ తో చొప్తారు నేను అయిత్ తాను అనే కాన్ఫిడెన్స్ తో చెప్తారు కానీ ఆ ఎగ్జామ్స్ టూప్ లెవెలు అంటే వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ పెరిగే క్లాస్లు కొద్దీ వాళ్ళకనేది ఒకటి అనేది ఉండదనమాట అప్
అవును అయినా మళ్ళీ ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళ వాళ్ అసలేమ్ అవుతారు అనే దాని మీదనే ఎంకరేజ్ చేయాలి ఒకవేళ స్టడీ ఇష్టం లేకపోతే. వేరేదన్క్ వేరే స్పోర్ట్స్ ఉన్నాయ్ స్పోర్ట్సు డ్యాన్సు లేవా చాలా ఉన్నాయ్ స్టడీయె కాదు కదా మెయిను
తడ పిల్లలకు నచ్చిండేది చేయాలా వాళ్ళకి ఏం చేయ్యాలనుకుంటున్నారో దానికి వీళ్ళు ఎంకరేజ్ చేయ్యాలా.
మ్యాస్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాస్ సైడు బాయ్ బైపీసి ఇంట్రెస్ట్ ఉంటే బైపీసైడు లేకపోతే నీకు టీచ్ టీచింగ్ ఫీల్లన అన్ అంటే అన్ని సబ్జెక్ట్సు టీటిసీ చేయొచ్చు ఇన్ టెన్త్ తర్వాత ఇప్పుడు టూ ఇయర్స్ టీటీసీ చేయొ చ్చు
ఉ
ఏది అనేది ఇప్పుడు షార్ప్ ఉన్నారు వాళ్ళే అన్ని డివిషన్ తీసేసుకుంటున్నారు.
ఉ మన అంతొ అవసరం
మీ మనం మంచిగా చదిపించి మంచి జాబ్ సెటిల్ అయితే సరిపోతది.
ఉ వాళ్ళకి ఒక వే చూపిల్ల మనము
చ్ కల్చరల్ యాక్టివిటీస్ ఇంతో స్టడీతో పాటి ఇవి కూడ ఉండాలి.
అవును స్పోర్ట్స్ కల్చరల్ ఆక్టివిటీస్ అంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడలా ఫస్ట్ ఎద్ ఎదుటి వారిని రె
సరిపోదు డిసిప్లిన్ కూడా ఉండాలా
ప్రొనౌన్సియేషన్ ఎలా పలకల్ల వాళ్లని ఇవన్నీ తెలియాల్ల.
ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మనం అప్పుడు మ మా వాళ్ళని ఏమో చదువుకో అని ఎవరు చెప్పలేదు అమ్మ వాళ్ళు. హోమ్ వర్క్ చేసుకోమని చదు కుమని ఎవరు చెప్పేవాళ్ళు ఇప్పుడు హోమ్వర్క్స్ అని ట్యూషన్స్ అని ఓ వచ్చినంక ట్యూషన్స్ హోమ్వర్క్సు
ఇప్పుడు అట్లా అయిపోయినరు మా తమ్ముడు కూడా చూడు అందుకే వీడు మాటే వినడు తెలుసా. చెప్తా ఇప్పుడు మా అమ్మకి చెప్పి చొప్ త్త రే నువ్ చెయ్ కా ఆ నీకు ఏదనిపిస్తే అది చెయ్ నాతో ఏమీ నేను ఒకటి చెప్తే నువ్వు అ చేయకూడదు నీకు నచ్చినవి నువ్వు చేయాలని చెప్తావాడి
అవు ఎట్లీస్ట్ అయితే ఏది పిల్ల ఇళకేది నచ్చితే అదే ఇవ్వాలి అనేది నా ఒపీనియన్ అంతే వాళ్ళు ఏమవుతారు అనుకునేది ఓకేనా మీ తమ్మును కూడా చెప్పు ఓకే బాయ్